పెడతాందక్క
లే మామయి ఇంటికాడనే ఉంటుంది రమ్ మ మురళకి ఇంటికి నా ఉంది కానీ ఇప్పుడు ఇబ్బంది అయితాందని పోతుంది మరదల
అదే అదే
నెలలకు పది వేలు వస్తాయి పదివేల రెండు వేలు కటింగ్ అట్ట చేతిఇగ తగలె చేతికింద వెలిస్తారుగా
ఉ
ఉ నెల అయితది పోబద్ది
ఆహ్
ఇంక పెద్దాముకని అందకు సేమ్ రా ముగ్గురు ఆ ఫస్ట్ ఇద్దరికి ఆడ బిడ్డలు తర్వాత కొడుకులు నాలాగానే
ఇద్దరు ఆడపిల్లలా
అంటే ఆహా ఫస్ట్ ఆయనకు అన్నకు బిడ్డ కొడుకు
ఆహ్
తమ్ముడుకూడా అంత బిడ్డ కొడుకే
ఆహా సేమ్
అందరికి సేమ్ మాకు ఒకరికి ఎదురు చెప్పను లేకుండా ఇచ్చ దేవుడుమా ఇది మాత్రం ఒప్పుకోవాలి పేర్లు పెట్టినందుకు మా నాన్న మా నాన్న పేర్లు ముగ్గురికి శ్రీయాక్ ఎంటడి ఇచ్చినందుకు ముగ్గురు సేమ్ పిల్లలు ముగ్గురు బా అంతా సేమి ఒక- అందరు సి మీదనే పెట్టిన మానసిరి దగట్టు ముగ్గురు ఆడపిల్లలు వర్సగా ము్గురు ఫస్ట్ ఆడపిల్లలే మా రాధాకు ముగ్గురు కొడుకులు వరస ఒకరికి లేరు ఒకరికి నాన్నలకు బాధపడాల్సి వస్తుంది
అంతే వాళ్ళకారు వీళ్ళకరు అంతేలే
ఓ వళ్ళద్దరేనే ఇబ్బందంది ఇళ్ళిద్దరని ఇబ్బందంది ఉండు కొది
అ అంతే అంతే
హు అందరికీ సేమ్ అయిపోయింది
హు
దానికైతే రొటీన్ ఎరాలు ఉంది ఇల్లు ఉన్నది ఫ్లాప్ రెండు పోర్సున్ అంటే చిరక పోర్సులు వస్తుంది ఏ రోజుక బారకి
ఎక్కడ సంగంపల్లిలో రాజపేల్లి
రాజపేట రాజపేటలో వాళ్ళకి ఈ ప్రక్క నుంచిరైదు ఎకరాలుగా మూడు సొంతిల్లే ఉంది తమ్మునికి ఫ్లాట్ కొనుకుంటునామ్ మొన్ననే కొన్నాడు
ఇ కొనుక్కున్నాడా మరి అంతేలే ఏముం కొనుక్కొనిబెట్టుకుంటే
మా అమ్మోలు పోయేసి వచి హా అంత ముందు నాక్ మ్మ్ మూడు సంవత్సరాల కిందట ఫ్ల ఇచ్చిరు చెడు మా అన్న ఇల్లు కడతాండని ఈర్వేయైదు లక్షలు ఇచ్చిందిక మా అమూలు పోయి చేసి నా పెళ్ళైన కాడా నుంచి పోగేసి ఇరవైఐదు లక్షలు ఇచ్చిరు
అంతే
పెద్దైన ఇల్లు కట్టుకున్నాడు పెద్దైన ఇల్లులో కలుపుకున్నాడు చిన్నగనే చిన్నయినా ఇప్పుడు జీవంత పిల్లు ఉందా
ఆ తెలుసు జీంద్రపల్ తెలుస్ తెలుసు
పోలీస్ స్టేషన్ చక్కకు ఉండ ఇప్పుడు పోలీస్టషన్ కొంచం దూరం పోయింది కానీ పోలీ స్టేషన్ కిందికి ఆ
మ్మ్ హ్మ్
అదే దార్లో ఉన్నడు యాభై గజాలు బరాబరు వచ్చింది ఐదు లక్షలలకు వచ్చిందు ఉన్నాడిగప్పుడు
అంతేలే కొనుక్కోవాలి ఇయాలి రేపు ఉండాలి పిల్లలకు పిల్లలు ఉన్న కాడ
ఆ నేను అములు అమ్మ ఫంక్షన్ డపులు వస్తే రెండు లక్షలు ఓ లచ్చ ఇస్తా అంటే రెండు లక్షలు ఇంకా రెండు లక్షలు పోయి ని గుడా పోన్లే నీలాగే నీలాగే కపోత అంతగా లేదు నూటి ఇరవై ఐదు
అవునా ఎంత మూడు లక్షలకు వచ్చిందా అక్క మరప్పుడు
నా ఐదుకు వచ్చింద్ర
మా అన్న కలిపిండా
హ మామూలుగాలుతదిగ మి అన్న కట్నం పోయసక ఉన్న అప్పుడు కట్టనం పూర్తి ఇయ్యలే పైసలు నేను అట్ ఉంచయ రొళతిలవి లే యా వేళకి ఉండద చిన్నదా చిల్లరైనే ఇంకా మీదేరు ఉన్న రెండు లక్షన వాళ్ళ ఇచ్చిరి ఎస్తా వాడ్డే వాళ్ళే బెట్టిర్ వాళ్ళే బెట్టిర్రి ఓడు మిగిలిపోతాదిలే అని
అంతే లే వాళ్ళ పేరు మీద ఉండిపోతది
యా ఆ
సరే మానేయ్కున్నున్నా గాని
హూ
ఊ మి అంతేలే ఆడపిల్లుందిగా అక్క
ఆ అందుకోసం
ఆడపిల్లనైతే మంచిగా చదివిపీ జబ్ వచ్చేదాక
ఇంగెట్లా చదువపోయే దాంట్లో
సదువైపోయి జాబ్ గురి జేనీయండి అయిపోయింది గదా వాళ్ళ వాళ్ళ బాధ వాళ్ళ పడతారని చేకండి ఇయాళ రేపు నిలబడాలె ఆం ఆడవాళ్ళకి ఏ కష్టం వచ్చినా జాబులో మనకాలు మన నిలబటట్టు ఉండాలె చెప్పలే ఎంత రాత అనేది వాళ్ళ తే మాట ఇప్పుడు ప్రతిసారి ఒకటి తీరు ఉండద అనుకో మేము జాబ్ ఉందనుకో చదువుకున్నానుకో వాళ్ళ కల్మ వాళ్ళు నిలబడతారు ఇప్పుడు మనలేక చేయలేరు ఇప్పుడు మనం మొట కష్టం చేస్తాన వాళ్ళు చేస్తారా చెప్పు
అదే రంకా ఆలోచించి ఆగిపోదు
లేరు గాడు కాబట్టి చదువు పియాల్సిందే ఆడపిల్లలు
ఆ
జాబ్ చేయాలి వాళ్ళ కల్వళ ఒక సంవత్సరం జాబ్ చేసాక అంత కావాతే పెళ్ళి
ఉం
ఉ
అది కూడ నేను కూడా అదే అనుకున్
ఉ ఉ మా అన్నయ్య మంచిగానే జవిపితాలే
ఆ ఆ ఇబ్బంది పెట్టకుండా ఆ.. వాళ్ళు కూడా చదువుకుంటారు కదా మ కేసు దర్రదా్గలా కదా
అదే అదే
చదువుట్లో ఉన్నాన్నారు మరి మా నాన్న నన్ని చదివిస్తా అనరు నేనే చదువుకోవలే వస్తవం చెప్పాలంటే మరి చదువుకో చదువుకో అన్నాలు నాకు చదువు అప్పుడేపుడో ఎందుకో ఇంగ్లీష్ అంత పేపర్ తెచ్చిన హ ఇంగ్లీష్ అంటే నాకు చచ్చేంత భయం ఇప్పటికి కూడా అదే భయం అందుకనే ఇంగ్లీష్ తొందరగ బట్కొ గదా తుష్ అప్పుడే ఎందుకు నువ్వు ఫస్ట్ నుంచే ఎయ్యి పడేదాని అదే భయం అలవాటై పోయి చదువు రాంది ఇ తీరుగా అంతంత మాత్రం చదువితె ఇంగ ఎం వత్తది.
ఆ అప్పుడు మనం చదువు చదువుకునేటప్పుడు తెలుగ ఎక్కువక్క నేను చదువుకున్నా డిగ్రీ దాకా చేసుకున్నా కాని ఆ ఇంగ్లీష్ తక్ వటి తెలుగు ఎక్కువ మన తర్వాత జనరేషన్ కి ఇంగ్లీష్ ఎక్కువ
ఆ
అంతే చదువుకూన బా చదువుకున్నా ఎంతవరకు చావుకున్నావ్ అక్క నున్వు
ఇంటర్ చేసి హాహా ఇంటర్ చేసింరా ఇంటర్ సబ్జెక్ట్ హ ఇంట ఇంటర్లో సబ్జెక్ట్లు పోయినాయని మానం తీసింది ఇగ టెంత్ వెళ్ళ ఎల్లనో టెంత్ అల్లాదనుకున్నా వాస్తవానికి ది టెన్త్ వెళ్ళింది ఇంటర్ పోయింది ఇంటర్ పోయింది ఫస్ట్ ఇయర్ పోయింది సెకండ్ ఇయర్ పోయింది మరి
ఓ
అందుకనీ అలా ఎందుకులే అే పెళ్లి చేసి పడేసిన
పెళ్ళిజేసిండు మ్మ్ మ్మ్
ఇంగ నాక్ తెల్వదు మ్మ్
అమ్ములు ఏంచెత్తాంది
అ ములయ్య ఇప్పుడు వాళ్ళ ఆడింట్లో ఉంటే ఇప్పుడు ముచ్చడేప్పరు
మ్మ్
అలా అని చెప్పి చేనికి పోయింది మనసును చెడగొట్టుకుని పోయింది అందుకే నేన్ ఫోన్ చెతా
ఏవన్న అంటానమ్మా అన్న మరి
డు ఇ మ ఏ మాట్లాడుకునేవి ఉంటాయి కదా
ఏ నచ్చదు కొంచం కొంత మంది ఇష్టపడరులే
ఆ మాటలు అయిన ఒకటి మనం నాకు ఒక్కోసారి దగ్గర అనిపిస్తతే అరే అరే అన వస్తుంది మా తమ్ముళ్లా అంటాన్నా అరే త నా అది అంటాం కదా అట్లాంటివి అనోద్ధాంటడు నానోటితో అద నాతుదు మ మా అనొచ్చు మనం అనవద్దు మనం వాళ్ళు అయ్యేదన్నా నడుతుంది మనం అన
పిల్లుంటే బాగుండేదా కా ఇయ నోములకి మీ వోళ్లకి మా వొళ్ళకి కడపిల్ల అంటే ఎందమ్మాయ్ పల్ ఒక ఆడ పిల్లుంటే తెలిసేది మ్మ్
నను అే అగ మర్ చల్లగా ఏం చేయలేదు అందుకే నాక్ తొందగా అలవాట్ అయిపో ప ఇప్పు తమ్ చిన్న ఆరే ఆరా అంతా కదా అందువల్గా ఇ
ఎ ఆవ చెప్పు
లేకపోతే అది ఉందా ఏంటా తమ్ములమ్యాది ఇద అప్పుడప్ రా అరే ఏంవెత్తున్నావురా, అది ఏంవిత్తున్నావురా అనేది ఇక అదే గదా ఆ టైపే ఇదిగా ఇప్పుడు కొద్దగిందిలే గానీ కొద్దిగా అప్పుడు ఫస్ట్ స్టాటే లేకుండె చిన్నార మరి సికెన్ చిట్ట్ గోయల్ గోర్చికుడు వేసుకుని తిన్నావ మరి
ఏ తింటారక్కమ్ మావోళ్ళస్సల్ద ఏ దొండినా తింటారి ఇది తింటాం అది తినం అన్నది లేదు. మా బూ నా కొడుకే కొంచెం చికెన్, మటన్ అయితే స్ వద్దన్నే ఏ అబ్బా ఇయ్యాలి, చికెన్ మటన్ ఎవరు తింటాడ అన్నట్డు పెడతాడుగా అని మామూలుగా తింటాడు
హ్మ్మ్ హ్ ప్చ్ అయి బడి లేకునుంటే బాగా పిల్లలు మామలుగా తినేప్ వేరే చిన్నప్పటినుంచి ఇప్పుడు తక్కువా ఏదంట ఊహాంట్రగా హాయెస్ట్ ఇగ పాప్పు పాప్ప్ చారాండింగా త్ తోక్కా అసలుది అదేది ఇప్పుడు అదైదు నాల్లా అంతుర్రుగా
ప్చ్ అల్లో
అందుకే సగం నాన్నే బయపడాకు
హ్మ్మ్ అదే అదే అక్క
ఉ
ప్చ్ ఆహా సరే అక్క ఇంకట్ హ్మ్ ఇంకేంటి విశేషాల్ ఆగ్ ఆగ్ ఆ ఉందక్ కొంది ఉంది
ఇంకా రెన్ని నిమిషాలు ఉం సెకన్ లో
ఎయితే ఇప్పుడు మరి మేను లేక్క కుంటాను ఉన్నాయా మీ చేనలో
లేవురా చ కొ కొ తల ఎ క విస్తమందిప్పిన రాక ఎపోతే అమ్మనాలు
తొంభై అంటగా
ఆ తొంభైట కందులోర ఉంది గాని కొమ్మ వాళ్ళకే రేట్ ఎక్కువ అం
డింపక్ ఎపైకేతందట కానీ ఇ కొంచం మరి ఎట్లుండయదో తెలియదు ఎనభై వ ఎందల మంది అన్న చిన్నగా ఉన్నాయో
ఆ సిన్నగా ఉన్నాయ్ అత్తో మా అమ్మ కూడా అన్న తీసుకుంటే వాన్నా కాని నేను ఈడ కొత్త అన్నట్టుగాదా నేన్ ఎప్పుడు చూడాలే అని చెప్పినా మ్మ్ ప్చ్ మళ్ళమ్ బాగుండదు పది రూపాయ కోసం చూసుకుంటే ఇడ తక్కు ఉండ
ఏ పరుపురం మంద ఈ పిం మంచిగుంని లే
ఆ అదే అన్నారు ఇద్దరు ముగ్గురు చెప్తేనే నేను ఆలోచిం జయన్నా
అదే
ఆ అట్లా లేకపోతే అ అన్న తీసుకుందాం అనుకున్నాలేగాని ఇ వళ్ళందరూ ఇడ ఇ ఇడ మంచిగా ఇడ మంచిగ ఉన్నాయ్ పది మందాక కొద్దిలావ్ ఉన్నాయి ఆడ పీలుగా ఉన్నాయి అంటే
మ్
అందుకని వా ఆడికి ఇగ వడందుకే లే అను
అదే అక్క
ఇడే తీన్మాన్ చెప్తా
ఆ అదే అదే సరే అక్క అక్క నువ్ ఒకసారి ఆ చెల్బట్ కొన్నాకు అడుకిరా
ఇప్పుడు రానా
ప పనిరు ఖాళీ ఉండి ఇప్పుడేరా లేకపోతే ఒకసేపు అయాకా రా
ఆ ఇంకా రెండు కాల్స్ ఉన్నాయి గా నాయి క ఇద్దరికి చేయాలె
కూడా కొ అయిపో కొట్టండి అయిపో కొట్టండి సరే
ను నీరై నరై మంది అజడి రాగకక్కద ఒకటి ఉన్నది రాగక్క ఉన్నది కళ్యాణ భూమిక్కొటి కళ్ళ కళ్యాణిది ఒకటి కళ్యాణం బదు ఏ ఏ చే చమల్జ
ఎందుకు చెయొచ్చుగా అ కదా నేను బ్యాలెన్స్ వేయించుకొని చే
నేను ఆల్రెడ బ్యాలన్స్ వేపించుకున్నాడు నేన చేస్తానా గాని అక్క పూర్తి అ క అన్న కావట్లేదు కళ్యాణ దనికి పోతుంది
నేను కూడా ఒక కాల్ చేయాలి సరే
ఆ సరే ఆ
ఒ